అక్క వినిపిస్తుందా అక్క
ఆ వినిపిస్తంది అక్క నా వాయిస్ మీకు వినిపిస్తందా
దక్క బాగున్నారా
ఆ బాగున్నామక్క మీరు బాన్నారా
ఉమ్మ్ బాగున్నాం అక్క తిన్నారా మధహ్నం
సౌండ్స్ వస్తున్నాయి
భోజనం పక్కన సౌండ్స్ వస్తున్నాయా పక్కన ఇల్లు కట్టిస్తున్నారు ఇంకా తినలేదా
ఇంకా లేదక్క మీరు
ఇంకా నేను తినలె
హలో
నేను తిన్లేదక్క
అవునులే ఏం చేసినారు
అన్నం రైస్ గోగాకు చట్నీ చేసిన
ఉమ్మ్ దంట్లోకి ఒడియాలు అట్లెం చేయలేదా
ఆ రైస్ గోగాకు చట్ని చేసినాను ఇప్పుడే ఉమ్మ్ కూర్చున్నా వడియాలు చేయాలి
ఆ
ఉమ్మ్ దాంట్లోకి ఇది శనిగిత్తనాల పొడి రోట్లో దంచింది పొడి
అవునులేండి బాగుంటుంది కానీ గోంగూర చట్నీ అంటే ఉడకబెట్టి చేస్తారా
ఉహు లేదండి బాగా గోగాకు నీటుగా కడుక్కోవాలి గోంగూర అ వలిసి వలిసి నీట్గా కడిగి పెట్టుకోవాలి తడి అంతా పోయేంత వరకు డా ఒకవేళ నైటే తెచ్చింటే నైటే నీటుగా వలుసుకొని తడి అంత పొయ్యేట్టు నీటిగ్ కడిగేసి ఒక బట్టలో కట్టి క ట్టి పెట్టాలి పద్దున్ చేసుకుంటం అనుకుంటే తొందరగా ఉడ్ తుంది అది తడి ఉంటే ఉడకదు చట్నీకి పప్పుకైతే మళ్ళా తడి ఉన్నా ఏం కాదు
ఆ అంటే ఇప్పుడు నూనెలో మగ్గించుకుంటారా
ఉమ్ టమోటా, పచ్చిమిరకాయలు తెల్లవాయలు వేసి నూల్ నూనెలో మగ్గించుకుంటా తర్వాత ఈ గోగాకు గోంగూరు పెడతా
హ్మ్మ్
గొంగూరు పెట్టి ఆవిరికే సన్న మంటతో ఉమ్ తిప్పుకుం టు ఉండాలి సన్నమంటతో తిప్పుకుంట ట్టు పది పదహైదు నిమిషాల్లో సన్న మంటకు పెట్టాలి పెడితే నీట్గా ఉడిక్పోతుంది
ఆ
ఉడిపోయిన తర్వాత రోట్లో వేసుకోనిన్నా నూరుకోవచ్చు లేదా పప్పు గుత్తి ఉంటుంది కదా
ఆ
పప్పుగుత్తితో అదే అదే బాండిలో ఇట్లా రావొచ్చు
శనిగిత్తానాలు వేయిరా
చెనిగిత్తనాలు ఏసి చేయిచ్చు చెనిగిత్తనాల ఎయికోకుండా ఉండ కూడా చేయచ్చు చెనిగిత్తనాలు వేస్తే కూడా బాగుంటుంది హ
స్తే చట్నీ అవుతది
చట్నీ అవుతుంది ఉ ఏధంటే ఇది నూనెలో మగ్గించి సనగిత్తనలు లేయకోకుండా చేసం కదా ఒక మూడు రోజులైనా నాలుగు రోజులయినా చెడిపోదు
ఆ
ఈ చెనిగిత్తనాల పొడి వేస్తే ఇది ఉ పాస్ పోతుంది ఓ సాయంత్రం కు ఆ రోజు అంతా తినొచ్చు తిరగ రోజు తినలేము
ఉమ్ తినలేం
ఉమ్ ఒకవేళ మిగిలితే రెండు రోజులైనా తినొచ్చు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ చేస్ కొని తింటే చనిగిత్తనాలు లేకోకుండా ఒక రెండు రోజులైనా తినొచ్చు బాగుంటాది
అవునులేండి ఆ హలో అవునులేండి
పండక్క
ఆ ఇంకా ఏమేం చేస్తారు మీరు ఆ
ఇంకా ఆహా నేనె నేనా అక్క
ఉమ్
ఉమ్ బెండకాయ చట్నీ చేస్తా
హా బెండకాయ చట్నీ బెండకా అంటే ఫ్రై చేసుకోవాల్ల కదా
బెండకాయ ఏమి ఫ్రై చేసుకోవాల్సి అవసరం ఓ ఇది బంక్ పోయేంత వరకు అట్లేం లేదు ఫ్రై చేస్తేనే ఉహ్ బెండకాయి ఫ్రై చేస్తేనే నూనెలో మగ్గించుకుంటాం సపరేట్గా కొంచెం నూనె వేసి వేయించాలి ఫ్రై చేసే పని అయితే తిరగట్లేసి నూనె ఏంచి చపాతిలో ఉన్నా తినవచ్చు రోట్లో అన్న తి తినొచ్చు ఇట్లా మనము ఉ చట్నీకి అయితే అట్లే టమోటాలు పచ్చిమిరప కాయలు అన్ని వేసి బెండకాయలు కడిగి నూనె తెల్లవాయలు వేసి సి నూనెలో మగ్గించడమే
అవున్ లే అండి
ఉ అట్లా నూనెలా మగ్గించి ఉ ఆ మగ్గిన తర్వాత చన్న గా సన్నమంటతోనే పెట్టాలి సన్న వెంటతో పెట్టి మగ్గిస్తే బాగా మెత్త త్త ఉడికిపోతుంది ఆ టైటిల్పై అప్పుడు రోట్లో లో అన్న నూరుకోవచ్చు పది త బండ్లో రా పప్పు గిత్తితో ఇట్లా చేసుకోవచ్చు
అవును ఉమ్ బాగుంటాయి ఇట్ల పచ్చళ్లే మేలు కదా పప్పు అన్నం విసుగోస్తుంది తిని తిని ఆ
ఇట్ల చట్నీలో కడుపు నిండా తింటాము ఎంత మనస్ఫూర్తి గా తింటాము
ఆ కానీ ఇప్పుడు పిల్లలు తినరు
పిల్లలకి సరం కాదు పిల్లలకి ఉ చట్నీలో అంటే తినరు వాళ్ళకి పప్పు రసము ఏంటో గాని ప్లేట్లో వేస్తే పారాడాలి ఇట్ల అట్లాంటిది అయితేనే తింటారు పిల్లలు
అవును
మీ పాప ఏం తింటుంది అక్క
మా పాప అంతె ఇంక పప్పు అన్నం రసం ఇవే ఎక్కువ ఏమన్న ఇంక వెజిటబుల్స్ అట్లా చేస్తే తినదు నాకు వద్దు అవి అంటుంది
హు
ఆ మనం చేసే వీళ్ళు తినరు మనం బంగపోవాల
అవును గిన్నె పెట్టుకొని వీధి వీధి తిరగాల
తిను తిను తెను అని తినేకి అసలు తినేకె ఎంత బంగపోలో అప్పుడు మన వాల్ని అసలు మా అమ్మలు మన అమ్మలు బంగ
అంత జోపానం చేస్తారో లేదో తెలియదు కావును నిజంగా అది మాట మస్తు
ఓ అవును అక్క
మ్
అ ఇప్పుడు పిల్లల్లే అట్లున్నారు
అవును అదిగాక ఇప్పుడు పోలిస్ తె అన్ని తింటారు లేకుంటే లేదు ఫోన్ వల్ల ఆ ఫోన్ లో గేమ్ చూసుకుం టూ అవి ఇవి చూసుకుంటూ మేము వాళ్ళు మర్చిపోతారు ఆ గ్యాప్ లో అన్నం తినిపిస్తే తింటారు లేకుంటే తినరు
అంతే ఇంగ ఇంగ వాళ్ళక్ ఒద్దు ఇంకా
హు వద్దు ఇంక
ఆ అప్పుడు మనమే మేలు బయట ఆడుకునేది అవన్ని ఉంటాండే ఇప్పుడు పిల్లలస్ అసల్ ఆడేది లేదు ఏమీ లేదు.
బయట అసలు వదులరక్క ఇప్పుడ్ కాలం వేరు అప్పుడు కాలం వేరు
అవునవును మేం అప్పుడు బయటికెళ్ ఆడుకుంటాంటిమి
మొగోళ్ళు, ఆడళ్ళు కలిసి మొగ పిల్లలు ఆడపిల్లలు కలిసి ఆడుకుంటాండ్రి ఇప్ ఇప్పుడ్ అస్సల్ లేదు.
ఆ నేను మధ్యాహ్నానికి వంట చేయాలా ఇంక చెయ్యలె మధ్యాహ్ననానికీస్ సాంబార్, అన్నం చేద్దాం అనుకుంటన్నా. మ్
సాంబార్ అన్నం సాంబార్ ఎట్లా చేస్తార్ మీరు?
సాంబార్ వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి గదా మన దగ్గర క్యారెట్, బీన్స్
మ్
ఉర్లగడ్డ, ముల్లంగి
మ్
టమోటా, ఆనియన్ ఇవన్నీ కట్ చేస్కోన్ పెట్కుంట.
ఓకే
బ్యా బ్యాలుంటయి గదా అవి ఉడకబెట్టుకుంట ఫస్ట్ కుక్కర్ల కేసి ఒక మూడు విజిల్ నాలుగు విజిలు కొద్దిగా ఆయిల్ కొంచం పసుపేసి ఉడక పెట్టుకుంట. బా మెత్తగైతాది పేస్ట్ ఈ కూరగాయలన్ని కట్ చేసినటన్నీ ఒక్క గుండాల్లో అంటే గిన్నెలో పోపేస్త ఫస్ట్ ఆన్ ఎ ఎరగడ్డ కరివేపాకు, ఒ ఎండుమిర్చీ ఆ ఆవాలు, జిల్ కర ఇవన్నీ ఏసి కొంచం ఆయిల్ వేడైన్ తర్వాత వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ కట్ చేస్కోని బాగా మగ్గిచ్కుంటాను నూన్లోనే కొద్దిగా ఉప్పు ఏస్తే మగ్గుతయి.
మగ్గుతయి మ్ ఉప్పేసి ప్లేట్ మీద్ చేస్తే మగ్గుతయి.
ఆ మగ్గిన్ తర్వాత ఈ పప్పు అంతా ఉంటది గదా కొద్దిగా రాంకుంటే మెత్తగైపోతది.
ఉమ్ చింతపండు నానేస్తారా చింతపండు ఏస్తారా?
మ్ చింతపండు పక్కన్ నానబెట్టుకోయింట
మ్ ఓకే
ఈ పప్పు ఆ చింతపండుదంతా కలిపి
ఓకే.
ఆ వెజిటేబుల్స్ ఉంటాయి గదా దాంట్లోకేసేస్తా. వేస్తే ఉడి కొద్దిసేపు చిన్న మంట మీద పెడితే ఉడుకుతది. ఉడికిన్ తర్వాత సాంబార్ పొడి ఉంటది గదా
యా ఉంటాది.
మ్ దాన్ అప్పుడు సాంబార్ పొడి ఏసి ఒక టెన్ మినిట్స్ లాస్ట్ దించే ముందర కోతిమీరి కొంచం కరివేపాకు ఇవన్నీ ఏస్త. ఇంగువ ఏయిను నాకు ఇంగువ అలవాటులేదు. మా ఇంట్లో అస అసలు ఇంగువ అనే లేదు ఇంగువ వేస్తే బావుంటుందంటారు. ఎప్పుడు ట్రై చేయలే ఎప్పుడైనా తీసుకొచ్చుకొవాళ
మ్ బెల్లం వేస్తారా ఒక్కొక్కరు సాంబార్ లో బెల్లం గానే వేస్తారు.
అవును కొంచెం వేస్తా
మ్ టేస్ట్కి టేస్ట్ కి బావుంటది సాంబార్ అనే టేస్ట్ వస్తుంది అది ఆ బెల్లం వేయడం. వల్ల అది మళ్ళా వరి అంత తీయగా ఆ కాకుండా మరి బెల్లం లేదు అనుకోకుండా మీడియం సైజ్ లో చిన్న సైజ్ బెల్లం వెస్తే అదే తీయగ ఉండదు. బెల్లం వేసినారా లేదా అనేది టేస్ట్ మాత్రం వస్తుంది సాంబార్ అనే టేస్ట్ వస్తుంది. మ్ బే బ్యాలెన్స్ అయిపోతది మేము సాంబార్ అన్నం తిన్నె తప్పు ఇప్పుడు ఆ సాంబార్ స్మెల్ వస్తుంది. అది సాంబార్ అనే టేస్ట్ కు వస్తుంది.
ఆ అవును నిజం బావుంటుంది కొద్దిగా బెల్లం వేస్తే ఏ దాంట్లోకైనా స్వీట్ లెగ్గానీ, హాట్ లెగ్గానీ హాట్లకైతే కొద్దిగా స్వీటు, స్వీట్లకైతే కొద్దిగా హాట్ పడితే బావుంటుంది.
బావుంటుంది నవును
టేస్ట్ అప్పుడే తెలిసిపోతుంది బ్యాలెన్స్ అవుతదంటా అవును ఉ మీరు మీరు సాంబార్ ఇట్లే చేస్తారా?
ఆ అవునక్క నేను సాంబారు ఇడ్లీ అవన్నీ చేస్తా
కున్నా బావుంటాది
ఇడ్లీలో కాక ఇంకో ఇట్లా ఇడ్లీలో ఇంకో సాంబార్ టిప్స్ చెప్తాను చూడండి.
ఆ చెప్పండి
ఇడ్లీలోకి ఇది కందిబేల్లు ఒక ఐదు నిమిషాలు కందిబేళ్లు నాన్ పెట్టుకొని టమోటాలు ఒక నాలుగు టమోటాలు కడిగేసి నీట్ గా కట్ చేసు కని కుక్కర్ లో వేయాలి అవి కందిబేళ్లు వేసి కొంచెం పసు పు కరివెపాకు పచ్చి కరివెపాకు ఫ్రెష్గా ఉన్న కరవెపాకు వేసి నీటుగా ఉడక్బ పెట్టుకోవాలి మెత్తగా ఉడుక పెట్టుకోవాల పేస్ట్ మాదిరి ఉడుక్బెట్టుకని పేస్ట్ మా చేసుకొని పెట్ కోవాలి నిమ్మకాయ సైజ్ అంతా నిమ్ దివ్ అన్ చింతపండు నానపెట్టుకోవాలి.
హ
నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నాన పెట్టుకొని తెల్లవాయలు ఆయ్ పోవి పొట్ట పోకోకుండా ఊకే దంచి పెట్టుకోవాలి పొట్ట ఉండాలి. అట్లే కొంచెం కొంచెం దంచాలి మెత్త పేస్ట్ మాత్ర చేసుకోకూడదు అది పలగలు పలగలే ఉండాలి.
అవును
తర్వాత నూనెలో జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి మ్ చింతపండు నానే వేసుకుని ఉంటాము పచ్చికరేపాకు, వట్టిమిరకాయలు అంతా వేసిన తర్వాత చింతపండు వేయాలి. రసం చింతపండు రసం వేయ్యాలి.
ఆ
పూణేలో బా
అవునవును
అబ్బా వేడి ఆ తర్వాత ఓ చింతపండు వేసిన తర్వాత సన్న మంటతో ఉడుకుపెట్టుకోవాలి ఆ చింతపండు నీరు నీళ్ళు మాత్రమే
హా
ఉడక పెట్టుకుని తర్వాత కారము పసుపు ఉప్పు దీంట్లోనే చింతపండులోనే వేయాలి ఉడక పెెట్టుకోవాలి సన్న మంటతో ఉడక పెెట్టుకోవాలి ఉడుకుతూ ఉండగా ఇది పేస్ట్ చేసుకుని ఉంటాం కదా
అవును
పేస్ట్ దీంట్లో ఏసుకోవాలి నువ్వు ఇదో చింతపండు నీళ్ళలు ఉడక పెడతా వే కారం ఉప్పు దాంట్లో దీంట్లో వేసుకొని ఎంత కావాలో నీళ్ళు అంత వేసి ఉ ఉడకపెట్టుకుంటే ఎంత కావాలో అంత నీళ్లుఏసి ఉడకబెట్టుకుంటే ఆ సాంబార్ బాగాంటుంది ఇడ్లీలో తినొచ్చు ఉ ఇడ్లీలో తినొచ్చక్క బావుంటుంది
ఉ అంటే చేయము మామూలు ఇట్లనే చేసుకుంటా ఉంటి
ఓయ్ సరే అక్క సరే
హా